హలో
ఉమ్ బావున్నారా అండి
మీరు బావున్నారా అండి
బావున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి ఏం తిన్నారండి
నేనాంటీ ఈ రోజు పప్పు కర్రీ ప్లస్ చపాతీ చేసానండి
అవునా అండి
అవునండి ఇంకా మార్నింగ్ చేశాను అదే మధ్యాహ్నం అదే తిన్నాము నైట్ కి ఏదైనా చేయాలండి రైస్ ప్లస్ లేదంటే ముద్ద అలా చేసుకోవాలి
అవునా అండి
అవునండి మీరేం తిన్నారండి
మాది పప్పు అన్నమే అండి
అ
ఏమన్న్ చేయాలనుకుంటూ ఉన్నానండి ఇంకా అంటే స్పెషల్గా స్వీట్ చేద్దాం అనుకున్నామండి ఏయ్ పాలకోవా అనేసి
ఓకే ఓకే పాలుకోవ అంటే మొత్తం పాలతోనే చేస్తారా అండి
ఆ పాలకోవ కదండి వేరే కూడా చేయొచ్చు చిన్న పిల్లలకి ఏం పప్పులు ఉంటాయి కదండి పప్పులు ప్లస్ చక్కరీ అందులోకి నెయ్యి యాడ్ చేసుకొని
పాదం పప్పు అంటారా
ఆ ఉన్ఆ కాదు కాదు కాదండి అప్పులుని పిండి చేసుకోవాలండి చక్కెరీ రెండు మిక్సు
ఓకే ఓకే ఆ పప్పులు పొడి దీతా ఓకే ఓకే పప్పుల పొడితో పాలకోవా
ఆవును అండి
ఓకే పాల్ పోస్తారా లేదంటే నార్మల్ ఓకే యూట్యూబ్ లో చూసి చేసారా అండి
అవునవును అండి
ఆ
మీరు చేస్తారండి ఇలాంటి వంటలు ఏమైనా
చేస్తూ ఉంటానండి ప్రయోగాలన్ని చేస్తూ ఉంటారు ఓక్కొటి వస్తాయి ఒకొటి ఫెయిల్ అయిపోతూ ఉంటాయండి
అవునవును అండి అన్ని సక్సెస్ అవుతాయని రూల్ ఏం లేదు కదండి
ఆ అవునండి నేర్చుకోవాలంటే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయండి
అవునండి నానుకుంటూ ముందుకు సాగడమే అవి పోని రాని రాకపోని
అవునండి ఎందుకంటే మనం కనీసం ట్రై చేసాము కదా అనే తృప్తి ఉంటు ఉంది మనకి
అవును అవును రాదు అని కూర్చుంటే ఏది రాదు కాదా కదండి ఏదో ఒకటి చేస్తూ వెళ్తూ ఉం తే అదే వస్తది ఎప్పుడైనా
అవునండి లైఫ్ ఏదై లైఫ్ లో ఏదైనా సరే ట్రై చేస్తూ ఉండాలండి మన ఇది
అవునండి
ఏదైనా చేస్తూ ఉంటే సక్సెస్ సార్ ఫెయిలూర్ ఏదైనా సరే తీసుకోవాలి అప్పుడు ఇంకా
ఆ ఏదో ఒకటి వస్తుంది కదండి సక్సెస్ తైనా వస్తుంది ఫెయిల్యర్ మళ్ళీ సక్సెస్ కి ఏమన్నా హెల్ప్ అవుతుంది కదండి ఫెయిల్ అవుతూ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఏదో ఒకసారి అయినా వస్తుంది కదా సక్సెస్ అ మరి ఇంకేంటి అండి లో హలో హలో